చెప్పు బాగున్నావా జూనియర్
ఎలా ఉన్నారు అదే కదా బాగున్నావా అన్న వాళ్ళని బాగున్నావా అని చెప్పేసి అడగడం కరెక్ట్
అంటే పకకుందాం మళ్ళీ పదకలుచ్చుకుళ్ంటున్నాాం మనం
ఆఆ ఏంటేంటి ఏం పర్లేదు ఎన్నిసార్లు పలకరించినా తప్పులేదు ఆఆ అంతే కదా లేదండి అంటే మా నాన్న ఎల్లుండి మా చెల్లిని వదిలిపయడానికి వెళ్తున్నారు కాలేజ్కి అందుకని ఇక రావడం కుదరదని చెప్పారు ఇంకా నేనే వెళ్ళిపోవాలి సమ్మర్ హాలిడేస్ కి
వా గురే తే హుమ్
ప్రబ్
ఆ అవును కట్ కట్ అవుతుంది
స
త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ తర్వాత కూడా వచ్చిందంట కానీ ఇంతవరకు ఏం రాలేదు
న అదే ప్ర అదరురు మా
తెలీదు హుమ్ ఇంకేంటి సీనియర్ తిన్నారా
ది దెబ్బకి పో
అ ఆ
నాకు అసలు ఉప్మా అసలు దిగదా ఇంకా ఉప్మా అనేటప్పటిక చాలా బాధ వేసేసింది నాకు కు
ఉ నాక్ వాస్ అసలు దిగదు అందుకే నేను కూడా వెళ్ళలేదు
నింగ్ మీ రూమ్మేట్ కి తను చెప్పింది చెప్పన మీరు ఏళ్లలేదు అని చెప్పి
హ్మ్ క్లాసులు జరుగుతున్నాయ్. ఇంగ తర్వాత ప్లాంటేషన్ అని చెప్పేసి, సగం క్లాసులు ఎగరగొట్ తున్నారు. అదొక్ ఒకటే తక్కువ, దానికి ఆ పేరు పెట్టినా తప్పులేదు. ఉ ఆ అదొక్కటే మా దగ్గర డబ్బులు దీస్ కొన్ చేస్కోవడమేయా అదే ఇంకో వాళ్ళ స్పెషాలిటీ. ఫ్రీగా చెయ్. అంటే ఎవరైనా కూలి పని చేస్తే డబ్బులు ఇస్తారు. కాని, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, కూలి పని చేస్ కుంటున్నారీళ్ళు
టూ మచ్ ఏ
టూ మచ్ అసల్ కీ
ఆ ఇంతకు
అదే గద రావూ స్పెష్ షలిటీ
మా వు
ఆ హ్మ్ అలా ఉన్నారు.
ఏంది? వాళ్ళ ఎవరి కోసము మనం ఎళ్ళి జేయాలి.
ఊ అంతలా పని చెప్పి, చేపిచ్ చ్చి ఇంకా ఒక కూల్ డ్రింక్
అన్ని అయ నా పేరు చెప్పి, ఇంకో గ్లాస్ తెచ్చుకో ఏం తెచ్చుకొ నువ్వు నీ నీకుందీ, నీకుంది. రా నీకుంది.
అన్ని కే కదా మళ్ళీ మళ్ళీ ఏపిచ్చుకున్నాం. లేదే నిన్న బాగ చేసేసరికి వొళ్ళంత పట్టేసింది. నొప్పులు, ఇంకా అందుకని వెళ్ళలేదు. మొత్తం చేయి మొత్తం ఎంత పెయిన్ అసల్కి అంతలా మా క్లాస్ ఒళ్ళు ఉన్నారు ఎందుకు? తప్పించుకొని ఎళ్ళిపోయారు ఇక బాగ నేను ఒకదాన్ని వెర్రి పప్పులా అక్కడ కూర్చున్న. ఊహ్.
ఒక్కె ఒక్కే. భలే అసలు చాలా సుప్ట్ తినూ ఇప్పుడు ఫుడ్డు నువ్వూ.
వెల్ళాలి కాసేపు ఆగీ
మే రూమ్కి తెచ్చుకుంటావా
లేదు మెస్లోనే
ఓకే ఓకే
మీద
ఏం చేసావ్ ఈ ఐదు రోజులు ఫుడ్ బా లేదన్నావు కదా
ఏం చేసాము ఇంకా ఏదైనా బాగుంటే తింటాం లేకపోతే క్యాంటీన్ లో వెళ్ళి ఏదో ఒకటి
ఓకే ఏ తెస్తుందామె బానే
ఆ సమోసా పఫ్స్ అవి తెస్తూ ఉంటుంది ఇంకా లేకపోతే ఏదో ఒకటి కూల్ డ్రింక్ కానీ కురుకురే తింటమే
ఉ చెప్పు
చొప్పాలి
రేపు గుడికి లేదా జూనియర్ ఎలావ్ మా
వెళ్తున్నాను సీనియర్ మీరు వస్తానంటే మీతో పాటు జాయిన్ అవుతా
ఓకే ఓకే నేను వస్తా ఇక్కడే ఆఫ్టర్నూన్ టైం వెళ్ళి బో అన్నం కూడా తినేసి వచ్చేద్దాం ప్రశాంతంగా
ఆ అదే లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను మార్నింగే వెళ్ళి ద నా అయిపోయిన తర్వాత అక్కడ కళ్యాణం జరిగింది అక్కడ వెళ్ళాను కానీ అక్కడ భోజనం టైం దాకా నేను ఉండలేదు కొంచెం తొందరగానే వచ్చేసాను ఒక్క దాన్నే వెళ్ళాను కదా ఎవరు రాలేదు నాతో పాటు
ఓకే
ఉ ఒక్కదాన్నే వెల్లేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన మాల్ ఉంది కదా ఇంకా వెళ్ళి తిరిగేసి వచ్చేస ఇంక రూంకి
ఓకే ఓకే నువ్వు నీ మాలు అది ఆ పిచ్చి మాత్రం నీకు ఈ జన్మకు పోదు సరిపోయినవ్ ఏడ దొరికినావో
వెళ్ళి మాలే చూసొచ్చి ఇంకా అంతే
కాచ పెట్టావా మాల్లో నువ్వు నాకు అర్ధం కాదు
ఏం దాచిపెట్లేదు
ఎలా
నిన్న ఎల్లమ్నే అ అనుకున్నాను ఉగాదికి కానీ ఒక్కదాన్ని ఉన్నాను ఎల్లాల వద్దా అనుకుంటూ ఉన్నా
సీట్ లో స్టార్టింగ్ సీట్ లో తీసుకున్నామంటే సెట్టు ఎవరే ఏం పీకేదిలే
అంటే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా సీనియర్ అందు అకే ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంకా భయం వేసి వచ్చేసాను
తీసుకెళ్తా మై అవునా
వెళ్లాం వెళ్ళాం
వెళ్ళిపోతున్నాను జూనియర్ నేను నెక్స్ట్ మంత్
ప్పుడేనా
అంటే నా ఫీజు నువ్వు గడతావా ఇంకో ఇంకో లక్ష రూపాయలు గడతారంటే నేను ఉండిపోతా
లక్ష రూపాయల అయితే ఇంకా వన్ ఇయర్ ఫీజు సరిపోతుంది
ఆ ఏ మీ మీకంటే ఫీ రింబర్స్మెంట్ వచ్చిద్ది నువ్ నువన్న నేను నేను నాది ఇంకా డైరెక్ట్ గా ఫీ రింబర్స్మెంట్ లక్ష రూపాయలు ఆన్ ద స్పాట్ కట్టాల్న ఇ ఎందుక్ పారిపోతున్నావ్ జూనియర్ అమ్మ ఉన్నకి ఛీ ఉం ఉం చెప్పండి మ్యాడం ఇంకా ఏం ఉన్నాది గడ్డి గడ్డి తప్పి ఇంకేం ఉండదు గడ్డి అద
అదే కదా బా ఇంకా ఏం చేస్తాం తప్పా
ఉఉ మ్మ్ తప్పది ఇంక ఏదోటీ తినాలి
ఆ లేకపోతే ఇంకా అదే కదా మళ్ళీ ఆకలిస్తే ఇబ్బంది కదా హ్మ్
అవునవును నైట్ టైం మళ్ళి లేచి ఆకలి ఆక్ అయాన్ ఎడుత్తము ఇంటికెళ్లాగానే ఏం స్నాక్స్ తెచ్చుకోలే జస్ట్ నేను పిక్ కిల్ జెచ్చాన అంతే ఇగ ఫుడ్ బాలవట్లేదని
ఆ అదే సీనియర్ అక్కడ మెస్ లో బాగుంటే తిందాం లేకపోతే రూమ్ కి తెచ్చుకుందాం
అదే అంట నేను అద సే ఎంతకన్నా ఆర్డర్ చేసుకుంటాం మళ్ళీ
అదే కదా ఒక రోజు రెండ రోజులుండి రోజు ఆర్డర్ పెట్టుకున్నా అరగదు మళ్ళీ ఏదో ఒకటి
ఇంకా టూ మచ్ వీళ్ళు అందరుందరికీ ఘోరంగా చేస్తున్నారు ఫుడ్ మనుషులు నువ్వు తినాలన్నా పోవాలన్నా నాకైతే అర్ధం కావట్లా
వాళునా వాళ్ళకి ఇంకా దారుణంగా చేస్తున్నంట ఫుడ్ కోచింగ్ లో ఉన్నారు మా సిస్ర్ ఓన్ సిస్
క
అక్కడకు నిర కట్టెలు ఇంత తీసుకొని వచ్చారు మనకి పెట్టడానికి వేరే కాలేజ్ అయితే పక్కన వెళ్ళి ఇంక వెళ్ళిపోండమా అని చెప్పే గ్యాస్లు లేదని అయిపోయి మనోళ్ళలా కాదు కదా కట్టల పోయినా సరే ఉంచుతారు కానీ పంపించరు
అది మా అది నిజమే లాక్డౌన్ అంటున్నారు నెక్స్ట్ మంత్ నుంచి నిజమా
లేదు సనియర్ లాక్డౌన్ ఏం లేదు
నాకు తెలిసి ఉండదులే అంతేం ఉండదు ఏముందని ఇదేమన్నా పెద్ద ఎల్ పి జీ కి ఒకటి టె యుద్ధాలు జరుగుతున్నాయి మోడీ ఫోన్ చేసారంటలే ఆ ఇరాన్ ఆయనకి ఎవరకో ఇంక ఎందుకు నీకు లాక్ డౌన్ పెడతా డు
కానీ లాక్డౌన్ అదే అదే ఇంకా ఎక్కువ రేట్ పెరిగిపోతుంది కదా గ్యాస్ కి గాని ఇంకా ఏదైనా అదర్స్
కాస్ట్ పెరిగిపోతది అంతే కానీ నీ లాక్ డౌన్ అయితే పెట్టడే మోహన్ నేను అన్న నాకు అనిపిస్తుంది
లేదు లేదు పెట్టడంట న్యూస్ కూడా వచ్చింది ఇందాకే చూశాను. ఫిక్స్ అయితే ఏం చెయలేదు ఆ థీమాలో అయితే ఉండద్దని ఏమని ఆ ఉండదు.
ఉండదు ఏం కోవిడ్ కి దొబ్బేశారు లాక్డౌన్ సెలవులు ఇప్పుడు దొబ్బేద్దాం అనా చదవకుండా ఎగ్జామ్లకి
వింది దానికి ఇక్కడ లాక్ డౌన్ పెట్టాలని ఎలా అను కుంటాం చెప్పండి
అవును అవును అది కరెక్టే కదా
మరి
ఎందొ తగరచ్చి పోతున్నారు ఎల్పిి జన్ వ ల్ వీళ్ళు దాచి పెట్టేసింటారు ఎల్పిజి గ్యాస్ ని కొంచెము దానికి లేదు లేదని చెప్తున్నారు వీళ్ళు నాకు తెలుసు అదే అయి పది
అదే అదే
పొర్ సరే ఉండు అయిపోయింది స్టార్ట్ చేసినబాయ్ బాయ్ థ్యాంక్ యూ